హలో
హలో
హలో ఏం చేస్తున్నరండి ఎలా ఉన్నారు
బాగున్నామండి ఏం చేయట్లేదు మీరేఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే తిని ఖాళీగాఉన్నాను అందుకే ఫోన్ చేస మీరు ఏమేం పంటలు ఏ స్తారండి ఈ కాలం
మాకు ఏండ్లకాలం ఏం ఉండవండి పనులు వానకాలం అట్లా చేసుకొని చలికాలం వంలకాలం అవి చేసుకుంటాం కదా అవి ఇప్పుడు ఎండాకాలం ఏండ్లు వచ్చే సమయానికి ఇంటి దగ్గర తెచ్చిపెట్టుకుంటాం అప్పుడు టలన్నీ ఇంకీ ఇప్పుడు ఎండాకాలం మాకు ఏం పనులు ఉండ హలో ఇంక ఇప్పుడు ఆ పనులు చేసుకుంటా ఉంటాం మీరు
అవునండి మేము అంటే ఇప్పుడు ఎండాకాలం అయినా బోర్లో నీళ్లు ఉంటాయి కాబట్టి చినాచెట్లు మల్లి అరటి పంట ఉమ్ ఇంకా నిమ్మకాయలు అలాంటి పంటలు టమోటా పంటలు వేస్తామండి కొంచెం దాంలకి ఎరువేయడం అలాంటి పన్ ఉమ్ ఎండాకాలం కూడా పంటలు పంటలు పెడతామండి మేము ఇంటి దగ్గర అయ్ ఖాళీ గేమ్ ఉండము
ఉమ్
మీరు తినడానికి మళ్ళీ అంటే ఇప్పుడు పన్లు ఏం పనులు చేస్తారండి ఇప్పుడు ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటారా లేదంటె
ఆ అంటె చెప్పాను కదా అవి ఇ ప్పుడు వర్షాకాలం చేస్తాం కదా అవి తెచ్చి ఇప్పుడు చేసుకుంటా ఉంటాం అంటే మాకు ఇంక సరిపోయిద్ది పని ఖాళీగా ఉన్నట్టు ఉండదు
చేసుకోవడన్ త్ అన్ని రోజులు పని ఉంటుంద ఆ పంటకి అంత
ఆ ఉంటుందండి పొగావేస్తాము పొగాకు వేస్తారు మా సైడు పొగాకు తెలుసా
ఆ విన్నాను గాని మా పక్క పొగాక్ కానీ ఆ ఆ ఆ అంటారండి కానీ మా సైడ్ అది చేసేది తెలియదుఅండి ఎట్లా అనేద్ అ
ఆ మా సైడ్ వేస్తారు అది అది ఎట్లా అంటే ముందంతా బాగా వర్షాలకి ఆ చెట్లు బాగా పెద్దయ్ అవుతాయి అనమాట ఆకంతా తెచ్చి మళ్ళీ ఇంటి దగ్గర మళ్ళీ బేార్ నీళ్ళు కొన్ని రోజులని కాలుస్తారు దాన్ని కాలవడం అంటే నిప్పుల మీద కాలరు ఒక బ్యార్ నీళ్ళు అంటే ఒక రూమ్ లో పెట్టి కట్ల మీద ఆ ఇనప గొట్టాలతో సెగదానికి ఆకులు దిగిరటట్టు కాల్చిన తర్వాత అది రంగు మారిపోయిది అనమాట మాములుగా ఆకులు అయితే గ్రీన్ గా ఉంటాయి కదా అది అలా కాలువటం వల్ల ఆ మళ్ళీ పచ్చగాని బ్లాక్ గానీ గోల్డ్ కలర్ లోతోని అట్లా వచ్చిది అది దానంత మళ తెెచ్చి ఇంటిదగ్గర పే అంటే దేనికి దానిని సపరేట్ చేస్తారు
ఏంటంటే మీకు ఇప్పుడంతా ఆ పని సరిపోతు ది మకాల ఉండదండి ఇప్పుడు ఆ చెట్ల కళ్ళు తీయడం ఉంటుంది మ లేయడం దాట్లో మళ్ళీ కొన్ని పరులు పంటాడు ఆవికి
ఇప్పుడు మీరు అరెట్ చెట్లు వేస్తామ అంటున్నారు కదా
మాకు తోటలో అరటి పంట పెడతామండి
అంటే ఇప్పుడు మీరు ఆరిటి పంటలు ఎలా అంటే తీసే పెడతా ఉంటారా
లేదండి రెం అంటే రెండేళ్ళ ఒకసారి పెడతాము ఫస్ట్ చిన్న మొక్క మక్కలు తెచ్చి దాన్నని నాటి దానికంటే ఎక్కువ ఇప్పుడు ఎండాకాల కదా ఎక్కువ ఎండ వల్ల చె వాళ్ళ పట్టకుండా చిన్న వాకు లు పెడతాం అంటే ఇప్పుడు ఈ బాకా ఉంటుంది
ఆ
అవి తక్కు పెట్టి దాకి చేసుకుంటాము మళ్ళీ కొన్నిరోజుల తర్వాత పెద్దగాయే కొద్ది కొంచెం కొంచెం మందులు కొడతూ ఉండాలి అంటే దాన్ని పురుగు పట్టకుండా ఇంకా కొంచెం బాగా పెరగాలంటే యూరియా మందు అలా వేస్తాము మీరు ఇలాంటింటే మీరు పంటలకు మందులు ఏమి వేసే అవసరం లేదా
ఆ వేస్తామండి అంటే మొక్కలు బాగా సత్వుగా నేల అంతా సత్వుగా ఉంటాయి కదా చెట్లు బాగా వస్తాయి అందుకని చెప్పి మేము ఎరువులు వస్తాము మళ్ళీ పురుగులు పట్టకుండా మందు చల్లుతాము మళ్ళీ పేన్ బంకా అని ఇట్లా ఉ యి కదా చిన్న చిన్న పురుగులు అట్లా వాటి అన్నిటికిీ
జీడ అంటే ఆకుల మీద జీడ అంటుంది జీడపోడానికి అది పోవడానికి మందు మాకి ఈ తోర్లో వేస్తానే ఉంటందిండి కూళ్ళల్లో వస్తా ఉంటారు అది పని దానికినికెసే కీ ఇంట్లో వాళ్ళు సరిపోరు
అంటే మీరు ముందంటే మీరు మనుషులే దానికి చల్లుతారా లేదంటే ట్రాక్టర్లతో
పొన్నంటే చినా చెట్లకు వచ్చి అంది అంటే ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు కదా ట్రాక్టర్లతోనే కొడతాము ఇంకా చిన్న చిన్నగా అరటి చెట్ల అంటే కొంచెం ఫస్ట్ మనుషులు వేయాల మందు చేతులతో కింద అంటే వేరు వేరుతొత్త
ఆ ఓకే అంటే ఇప్పుడు మీరు అరటి చెట్టు పెట్టిన తర్వాత ఎన్నో రోజుల్ కోస్తది ఫస్టు
అంటే సంవత్సరం అయ్తుందండి సంవత్సరం ఫస్టు పంట పెట్టిన తర్వాత సంవత్సరం వరకు మందులు వేస్తా ఉండాలి.
అయిపోయాక అప్పుడు అది వస్త్
ఉ అంటే ఆ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలైతుంది ఆ మొక్క పెరిగి పెద్దవ్వడానికి, మళ్ళీ సంవత్సరం వరకు పెట్టుబడి ఉంటుంది. సంవత్సరం తర్వాత ఏమి డబ్బులు ఏమి పెట్టే పన్ అంటే మనకు ఖర్చేమి ఉండదు పెద్దగా పంట మాత్రం వస్తుంది సె రెండో సంవత్సరంలో.
ఓ అంటే ఫస్ట్ సంవత్సరంలో పెట్టినదంతా కూడా ఆ ఆ రెండు సంవత్సరాలకు అదే కవర్ చేసుకుంటా
ఆ అంతే ఫస్ట్ మనం ఒక పంట వచ్చే వరకు బాగా పెట్ పెట్టుబడి అంటే మందులు బాగా వేయలేరుములు తర్వాత రెండో సంవత్సరం ఏమో వేసే పని లేదు కానీ పంట చేతికి వస్తుంది.
మొందు వేస్తాము అంటున్నారు కదా మందు కాయల కాయలకు కూడా వేస్తారా లేకపోతే చెట్టుకేనా.
లేదులే కాయకి కాద్ మందు అనేది కింద వేరు భాగంలో మందులకి
తీ ఆహా మా దగ్గర కొంతమంది ఎట్లా అంటే కాయలు త్వరగా పాడవకుండా ఉండాలని అట్లా అని చెప్ పెసుమ ఇ కూడా మందేస్తాము అని అన్నారు మా దగ్గర అంటే మా సైడ్ కొంతమంది వేస్తారు. ఆహా
ే కదాడు మ పంపియాలంటే వేరే ట్రాన్స్పోర్ట్ లో అప్పుడు కలిపేది కెమికల్స్ అంటే పాడవ్వకుండా వాళ్ళు రెండు మూడు రోజులు అక్కడ పంపియాలి కదా.
ఆ ఆహా
ఉ మేమైతే చెట్లు పెరగడానికి మొత్తం ఆకులికి కొంచెం మందు ఆకులు సరిగ్ బాగా ఫస్ట్లో చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు, పెద్దయిన తర్వాత మందులు ఏమో అసలు కింద ఎరువు కొంచెం బాగాయేల అంటే స్ప్రే అంతా చేసే పని లేదు ఎ తూల్ బాగా ఎయలి పెత్తరలన్ టే మొక్క
ఆ ఆహో అన్ ఇంకా ఇదిొక్కటైనా ఇంకేం పంటలు పెడతారు మీరు ఎండ్లా కాలం
ఇంకా నిమ్మ ఎండాకాలం అంటే ఇప్పుడు అంటే మామూలు పంట తోట్లు ఎనీ టైము ఉంటుందండి, ఇవి నిమ్మ చెట్లు అరట్ చినీ చెట్లు దానికి సంవత్సరానికి ఒకసారి పంట అది కూడా. ఎరువులు వేస్కోవాలి బాగా మీ సైడ్ అంటే బోర్ నీళ్లు
అంటే మీ సైడ్ బాగా ఎరువులు వస్తాయా.
ఆ పశువులు ఉంటాయి కదండి ఆ పశువులువే మళ్ళీ మేము ఉం చెప్పండి.
ఉం
హలో ఆ మీ సైడ్ అంటే బోర్ నీళ్ళు ఉంటాయా వర్షం నీలు
మాకు బోర్ మేమి ఇంటి దగ్గర మాకు వాడుకోవడానికి అయితే మాకు సరిపోతాయండి. పొలాల్లోకి మాకు నీళ్లు కావాలి అంటే మాకు సరిపోవు ఎందుకంటే మాకు అట్లా బోర్లు అవి ఏమి ఉండవు. అన్నమాట మా సైడు మాకు చెరువులు వాగులు, డ్యాములు. వీటిలో నుంచి నీళ్లు మేము దాంట్లో నుంచి వాడుకుంటాం అనమాట.
అంటే ఎండాకాలంలో నీళ్లు తక్కువ ఎండిపోతాయి. కదండి ఎండాకాలంలో కూడా బాగా కంటిన్యూ నీళ్లు ఏమి ప్రాబ్లం ఉండదా మీకి.
అదే మాకింటి దగ్గర బోర్లు బావులు అవి ఉంటాయి మాకింటి దగ్గర
అవే దాంట్లో నీళ్లు ఏమి తగ్గవా బాగా ఓకే
తాయి గాని అంత మరి అంత ఇబ్బంది ఏమి ఉండదు. వాడుకోగలుగుతాం కొంచెం అంటే కొంచెం సరిపోతాయి. మళ్ళా వానల కాలం వస్తే మళ్ళీ నిండి పోతాయి.
అంటే ఇంటి దగ్గర నీళ్ళే మీరు అంటే ఇంట్లో ఊర్లోకి వాడుకుంటారు. పంటలు కూడా అవే నీళ్ళే అయితాయి.
ఆ పంటలకి ఇంటి దగ్గర ఉండే నీళ్ళు వేయమండి ఎందుకంటే సరిపోవు కదా.
ఆ ఓకే
ఆ పక్కనడా చేలు పక్కనున్న గుంటల్లో.
ఊరందరికి కలిసి బోర్ ఉంటుందా. మీకు నీళ్ళు ఎలా వస్తాయి మీకు ఇంటికి
ఇంటికంటే మా దగ్గర ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బావి తవ్విచ్చుకున్నారు. తవ్విచుకున్నారన్నమాట
ఓకే అ నీల్లు వాడుకుంటారు మీరు
ఆ అందరు ఎవరు బావుల్లో నీళ్ళు వాళ్ళు వాడుకుంటా ఉంటారు.
ఓకే నీళ్ళ ప్రాబ్లం ఏం లేదు కదండి. ఊర్లో వాడుకోడానికి అయితే
ఆ ఊర్లో వాడుకోవడానికి మరి అంత ఉండదు. కొంచెం పర్వ అంటే ఉండగలుగుతాము మరి అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు.
ఇంకా మా ప్రాంతంలో అయితే కష్టంమండి. నీళ్లు ఈ ఎండాకాలం నీళ్ళు ఓకే మా ప్రాంతంలో బోర్లో నీళ్ళు తగ్గిపో పొతయ్ ఊర్లో కొన్ని కొన్ని స సార్లు అంటే మామూల్ టా టాక్టర్లతో అవుంటయ్ కదండి ట్యాంకుల్ దాంతో కూడా తోలిచ్చుకునే పరిస్ అంటే ఎండలు ఎక్కువ అయినప్పుడు నీళ్ళు తగ్గిపోతాయి. అ నీళ్ళు అలా తెచ్చుకోవాలండి మేము, ఇంకా బోర్లు అంటే తోపులో ఊరికి ఉండేది ఒక బోరే
కుడు గుంతలు ఓహో
ఆ మా సైడ్ అవి ఇంకుడు గుంతలు బావులు అలయి ఇంటి దగ్గర ఏమి ఉండవండి ఊరందరికి ఒక తె బొ బోరు అబొర్నిల్ రావాలె అవి తక్కువయినాయంటే ఇం తోటల్ నుంచి తెచ్చుకోవాలి నీళ్ళు మీకు మాకి కొంచెం నీళ్ళ కొరతెక్
అయితే మీకు కొంచెం వాటర్ తో ఇబ్బంది పడతారా.
ఆ ఊర్లో ఉండే ఊర్లో అయితే కష్టమే అండి అంటే వానలు వస్తే మాకేమంత ప్రాబ్లం ఉండదు. వానలు లేవంటే ఇంకా ప్చ్ ఇప్పుడు ఎండాకాలం కదా నీళ్ళు తగ్గిపోతాయి, అప్పుడు బోర్లు తోటల్లేకి వెళ్ళి అక్కన్నించి బిందెలతో నీళ్ళు మోస్కొని రావాలి. కొంచెం కష్ ట్టమే అండి ఈ కాలం నీళ్ళు తక్కువుతె పంటలు అయితే పెట్టుకుంటాము. ఆ ఇనిపిలేదండి.
ఆ అవునవును ఆ వినిపిస్సుంది వినిపిస్సుంన్
ఓకే అండి ఇంకేమండి ఏం తిన్నారు.
ఆ మేమండి సాంబార్ క్యాపేస్ ఫ్రై అండి, మీరేం తిన్నారు.
ము అన్నం పప్పు అండి రాత్రి వర్షం ఏమన్నా వచ్చిందండి, ఈ మధ్య మీయు శ్రై మీసప్ ఆ ముద్ద లేదండి ఎప్పుడైనా ఒ
ఆ మా దగ్గర ఎవ్ కొంచమేనండి, అంత ఎక్కువేమ్ రాలే
ఓకే అండి అయన వర్షాలు వస్ తే కొంచెం బెటర్ అండి కూల్ మనకి, చల్లగా ఉంటుంది.
అవున సరే అండి
అ న్య మీకి వర్ ఆ సరే ఉంటానండి.
హలో
ఆ హలో ఉంటనండి.